బోతె ఒతది
బగున్నా బాగున్నవా నువేం చేతనవ్
కోచికి పోతాండవ
పోతానా ఈరోజు బిలేటెడ్గా ఉమెన్స్ డే చేసిర్రు మా ఇన్స్టిట్ హలో
ఆ
ఈ రోజు బిలేటెడ్ గా ఉ మెన్స్ డే చేసిర్రు మా ఇన్స్టిట్యూట్ లా
ఆహా కేక్ కట్ చేసిరా
మావొళ్ళు పీ సొళ్ళు గట్లాంటివి యెయ్యారు ఓన్లీ శాల్వా కప్పిరు మా మెడానికి
ఓ ఫెలిసిటేషన్ చేసింది స్టేటస్ వేటినవ్గా
ఆ గదే గదే చూసినవ్ కదా వైట్ టీషర్ట్స్ వేసుకొని ఐడి కార్డు వేసుకొని ఒక ఆ ఎస్బిఎఫ్ ఫౌండేషన్ ఫ్రీయే ఎస్పన్సడ్
అవునా మా ఫ్రెండ్స్ ఎవరన్న ఉంటే చెప్త నేను
చెప్పు చెప్పు అడ్మిషన్స్ ఉన్నాయట ఏంటిది నీ వాయిస్ అట్లోతుంది
జలుబ అయింది ఫివర్ వచ్చింది
జెరం వచ్చిందా
ఆ
ఆహా మరి ట్యాబ్లెట్లు వేసుకుంటావ
వేసుకునా పొద్దున
హా హాస్పిటల్ వొక పోయినవ్
ఆ తగ్గకపోతే రేప్ బోత
చెప్పినావా మమ్మీ డాడీకి ఇట్లా మరి ఓచ్చిందని
ఆహా చెప్పలే నైట్ కాల్ జేత్తరు అప్పుడు చెప్పాలె
ఓచ్చిందా మీ ఫ్రెండ్ ఇంకా ఇంటివయి రాలేదన్నవ్
ఎంతది
మీ ఫ్రెండ్ డోచ్చిందా ఇంటికి వోయి రాలేదన్నవ్ గద గప్పుడు
ఆ ఇవాళ ఓచ్చింది
ఆ
తినడానికి ఏమన్నా తెమ్మంటే ఏం తెలీదు
అ పీజ ది చ్చి
ఆ తిడ్తా అని చెప్పింది స్వీట్సున్ను అవు
ఆ స్వీట్స్ వచ్చిందా
తేత అనీ చెపి ఫెర్రర్ ఓన్లీ ఆది కార
అవున
అవేంటియో పల్లీలు అవన్నీ దేచ్చింది అక్కడిరాని ఇవన్నీ ఉమ్
ఆహ్ ఆ
మీ కోచింగ్ ఇంకా ఎన్ని రోజులుంది
అన్నం తింటానవా
తింటాన మీ కోచింగ్ ఇంక ఎన్ని రోజ్
మాది ఇంకొక నేళ ఉంది కావచు ఇంకా
ఉమ్
ఊ ఏడున్నావ
అవును మీ సార్ వోయిడంట గదా ఆ హాస్టల్లనే ఉన్నా
మసావును మా సార్ పోయిండు అవును మ సార్ వోయిండు
ఎందుకు
వేరే కొత్త ఇన్స్టిట్యూట్ వేటుకున్నాడు తిన్స్టిట్యూట్ కన్నడ సారు ఆయనంత టైనే సొంతంగా బిజి బిజ్నెస్ నడుపుకుంటాడంట
ఆ సార్ దగ్గర ఈ సిస్టమ్లు మూడు ఉన్నాయంటగా ఆ హలో హాలో
ఉమ్ ఆ బిజినెస్ వెట్టుకుంటాండు సో
ఆ
హాలో
చెప్పే
ఇనాపడ్తూందా
ఆ ఇనపడ్తుంది
అందుకే సొంతంగా బిజ్నెస్ పెట్టుకుంటాండు అంటానా
ఇంకో ఆమె ఒచ్చిందటగా మీకు
ఆ ఇంకో అమె ఒచ్ చ్చింది. ఆమె డిగ్రీ కంప్లీట్ ఐంది ఆ ఎం. సి. ఏ కిపుడు ఎం. సి. ఏస్ ఫస్ట్ ఇ ఇయరట ఎగ్జామ్స్ నడుత్తనయన్ అని జెప్పి రాట్లేదామె ఎగ్జామ్స్ ఐపోయినంకొత్తదట
అవునా మీరేం ఏం ఏం నేర్చుకున్నార్ మరి ఇన్ని రోజ్లు
ఇన్ని రోజులు పై అది ఓన్లీ ఎక్సల్ వాడ్ వడే నేర్సూకు ఉన్నామ్ మేము ఆ
సీ నేర్పితాల్ల
సీ కొంచమే నేర్పిచ్చిన్డు సార్ ఇంకా పూర్తిగా నేర్పియలే
అయ్యో అప్పడికె వోయిండ ఇగ
ఆ అప్పటికే వొయ్ండు బాధ అన్పించింది కాకపోతే మంచిగా చెప్పేట్టోల్ పోయిండ్రు కాబట్టి
ఆ మంచిగ అర్ధమైతది అట్ల ఆ సార్ చేప్తే
ఆ మంచిగ చెప్తాడు లాజిక్ లతోన్ చెప్తడ్ ఆ సార్ గుర్తు పెట్టుకునేటట్ ట్టు చేప్తడు
ఉమ్మ్
ఆ మీ హాస్టల్ల ఫుడ్ మంచిగుంటదా?
ఆ మంచిగ్నే ఉంటది
నేను గూడ మీ హాస్టల్ షిఫ్ట్ అయిదాం అన్కుంటానా!
ఆ సరే రా ఈ మంత్ అయ్ పోయినంక రా
ఆ అసల్ మంచిగుంటలె మాస్టల్ల ఫుడ్డు
మా హస్టలో కూడా ఎగ్ రైస్ వెడ్తరు చపాతి వెడ్తరు.
అవ్ వావ్ మంచ్ గ్నే పెడ్తరు మాస్టల్లో ఏం ఉండదు ఎమ్ త్రీ బి అది ఒక వారం ల మూడు సార్ల ఆ అన్నమే వెడ్తరు బగారన్నం టమాటా అన్ అన్నం
ఎట్ల తింటురో ఎమో మరి
ఆ పోపన్నం ఇంకొకసారెమో బోండా పెడ్తరు గానీ మొత్తం ఆయిలే వొత్తది అది పి పిండితే ఇంజన్ ఆయిల్లెక్కనే ఉంటద్ సేమ్
ఉమ్
అ హా ఈ ఒక్కటే ఒక్క రోజ్ సండే రోజ్ కోసం వారం అంతా ఎదురు సుత్తమ్ మేమ్ ఆదివారం రోజ్ కోసం
ఎందుక్ ఆ రోజు ఏం టిఫిను
ఆ రోజ్ చపాతి విత్ పప్పు మంచిగుంటది ఆ రోజు ఆ దాన్కోసం వారంమంతా ఎదురుజుత్తమ్
ఉహు
ఇగ ఊతప్పైతే అ
టీచింగ్ మంచిగ చెప్తర
ఇగ వాళ్ళిష్టం శెప్తరా అంటే అట్లుండదిగ చె ఇన్న ఇన కున్న వ వాళ్ళక్ సంబధం లేద్ శెప్పుకుంటర్ ఏం జెప్ప్కుంటరో వాళ్ళక్ గూడా తెల్వద్ వ బోర్డుక్కొకర్కీ వాళ్ళకి సంబంధం
ఉహు ఎవరోచ్చినా రాక్పోయినా చెప్తార్ మిరన్నటు
ఆగాంతే ఇగా మా ఒక హ ఒక ఇగ ప్రిన్సిపాల్ సార్ అని ఉంటాడు మా ఫ్రెండ్స్ మీద మా మీదనే పాగా మేమ్ మంచి చేస్నా ఆయనక్ నచ్చదు మేమ్ చె చెడ్ చేసినా మంచి చేస్నా నచ్చదు మళ్ళా ఎ మమ్మల్ని ఎవరినైనా పొగిడినా నచ్చదు ఆ సార్కు
హా ఆ
ఆ కాలేజ్ల క్ వారం మొత్తం యూనిఫామ్ వేసుకోపోయి ఒక రోజు ఏసవోకపోయినా ఐన గూడా మమ్మల్ని లేపి బయటికి వోమనదారూ నీను మొన్న
అవున పోయిలా మరి
ఆదే వేరేటోల్లైతే ఆ అన్ ఏసుకున్న వేసుకోకున్న సంబంధం లేనట్టు ఉంటాడు అదే మ చిన్న మిస్టేక్ అయినా అది బైయటికి తిస్తాడు ఇక పో పోతామను న్నాం ఇంకొకసారి అంటే ఇగా కాని రేప నుంచి చేస్కారావాలి లేకపోతే అసలు మంచిగా ఉండ ఎదని బేదిరీచ్చింది ఇగా కూసున్నాం ఇగ
మ్మ్ మ్మ్
ఆ మల్లొక్కరోజు కాలేవో ఎంద ఎందుకు డట్ డటా సైన్స్ క్లాస్ ఈంటలేరు అనంటే కాలే అమెంకలే రల్ సార్ అని జేప్పినా మీరు కాలేజీ రాకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెంనేన్స్ ఉంటుంది మార్కులు కట్ జేత్తం అట్ల ఇట్లని బెదిరితండు
ఇగ మీరంటే నచ్చారు కాట్టి ఏది ఏషినా నచ్చారు
వేరేటోళ్ళు అయితే ఎన్ని యేసినా ఏమనడు సప్పుడు ఎక్కుంటడు
ఆ
ఉమ్ మళ్ళ మమ్మల్నింటనే బయటికి పంపాడు మామీద నమ్మకమే ఎందుకో ఉండదు ఆ సార్కి ఎందుకంటే ఇక మేము మోఖం మీద మాట్లాడతాం గదా ఏదైనా నచ్చం ఇగ
వాళ్ళకోన్లీ మీ సినియోర్సే నచ్చుతరుగా
ఆ మ సీనియర్స్ అవును నీకు ఒకసారి చెప్పినా గదా అందుకే ముచ్చట గుర్తేట్టుకొన మరి ఏప్తారు
ఆ
ఆ అయిన ఇగ వోతారు వాళ్ళు
ఏదో గొడవ అయితే మీ సీనియర్ తోని సార్ దగ్గర ఓయి ఆమె ఎప్తే సార్ వాళ్ళకే సపోర్ట్ ఎస్ ఎన్మమ డిస్మిస్ చేస్తా అనే ఎప్పిడి కాలేజ సమయపగా
డిస్మిస్ ఏస్తా అవసరం లేదు మీతో నాకు లేకపోతే ప్రైవేట్ హాస్టకోర్రి ముమ్ముడాడ్ అని పీరు అనుకుంటూ బేరిచ్చిండు మేమేం జేస్నం అంటే నిజంగా మా మమ్మీ డాడీకి ఫోన్ జేషి రమ్మని జేప్తే మా మమ్మీ మీడాడి వాళ్ళ మాకే సపోర్ట్ ఎందుకంటే మేమెందో వాళ్ళకి దేలసు
ఆ
ఆ
ఓ పెద్ద గొడవైంది అందరోచిల్లు కాలేజిలంతా అని జేప్పిరు అప్పుడు
ఘోరంగ గొడవ అయింది కాలేజ్ అంతా ఓచ్చింది వాళ్ళు వార్డెన్లను అక్కాను గూడ విలరు గాని మేమట వాళ్నక్కా అని వాంటెడ్ గా విల్వలాట అవసరమ అవసరం లేకున్నా గుడా అవసరం ఉండటట్టు పిలవాలట
రెస్పెక్ట్ గావాలి ఏదన్నాంటే ఇన్స్టాల్ కడ గుడా వేట్టుకున్నారు గా మొన్న
గేమ్స్ కడ మొత్తం మామూలగోడగాలేదు అసలు మేమే రొండు సార్ల విన్ అయినాం
ఇగ సీనియర్స్కే ఇత్తారు ప్రతిసారి గావట్టి ఇగ ఈ సారేగుడా వాళ్ళకే సపోర్ట్ ఏతాడు ఆ సారు
ఆ వాళ్ళు రన్నర్న్గ వోయిర్ డైరెక్ట్
అసార్థక్కడే గాదు ప్రతిసారీ ఆత్నేయేతడు
అవును ఆసార్ అంతే నగర అ ఆయనుంటడు చూసావా డేటా సైన్సర్
ఆ
ఆ సార్ అంతే నెంజూపించచ్చినగ ఒకసారి బయట్ టా కనిపింతే ఇనే డేటా సైన్స్ సార
అవునా ఆ గుర్తుండి ఆ ఇప్పుడు గుర్తొచ్
వాళ్ళ సూపర్ మార్కెట్ వాళ్ళ సొంతూర్లు ఉందని చెప్పిన జుడు గుర్తొచ్చింది ఆ గా సరే బాగా సపోర్ట్ డెత్తరు బి బీకామ్ వాళ్ళక్ అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చెత్తరు వాళ్ళు
ఉమ్ ఏదైనా వాళ్ళే ముందు రెడీ చెత్తరు అని ఊకే తిడుతారుగా
ఆ అవునవును వా ల్ మంచిగనే గుర్తు పెట్టుకున్నావుగా మాముచ్చట్లు
ఉమ్
ఏ మరే మ ఏమంటాంది మీ ఫ్రెండ్ మీ పొట్టి ఫ్రెండ్
ఏమనాట్లే వొచ్చింది ఎందుకు వొచ్చినావ్ ఏంద్ ఏంది అని తిట్టిన్నాం నీనుండి ఇంకో ఫ్రెండ్ మా ఇంట్లో ఎవరు లేరు చేన్ దగ్గర వేళ్ళని చెప్
ఆమొ ఆమెదే దాలుసుకుంటే ఎట్టానై చవి గాంతి ఆమెది ఏ బుద్ధి కాలేదు ఆ ఇంకా
సరే తీయ మరి ఇగ హలో
సరే మరి ఇగ
సరే తీయ బాయ్
బాయ్